మొన్న వినాయక చవితప్ప ఇప్పుడు దిగిన ఫొటోస్ ఉంటాయ్ కదా అవి చెక్ చేస్తున్నా నువ్వేం చేస్తున్నావ్
నేను కూడా మొన్న మేడారం వెళ్ళాము అని చెప్పినాం కదా నేను మావదిన నా కోడలు వాల్లంతా అప్పుడు మేము సమ్మ సమ్మక్క అక్క సారక్క లాగా గెటప్ వేసినాం
వావ్ అసలు ఎంత బాగున్నో తెలుసా మీరు నాకైతే
సెలబ్రిటీ అయింది తెలుసా మా అమ్మ మా డాడీ మా అన్న మా వదిన హ్యాపీనెస్ కాదు ఇంకా మా అన్న ఆ రోజు గెటప్పే వద్దున్నాడు ఆమెకి నేను మావదిన ఫస్ట్ చేసుకున్నాం ఏ మా అన్న ఆమెకు గేటప్ వొద్దు అవసరం లేదు ఎందుకు అట్లా చేస్తున్నారు అది ఇది అన్నాడు ఇక అక్కడ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతుంటే హ్యాపీనెస్ కాదా ఆ రోజు
అసలు చాలా మంది ఈరన్ ట్ గదా మా అత్తయోద్ చి చెప్తుంది ఇంటి దగ్గర
అవునా
మా అతయ్యొచ్చి ఆ అమ్మాయి అంటా అట్ల మెట్ గెటపేస్తే ఎంత బాగుందో తెల్సా! సేమ్ అమ్మవారు లానే ఉన్నారు వాళ్ళందరూ, ఆ చిన్న పాపైతే చాలా అందంగుందని చెప్తుంది మా అతయ్య ఇంటి దగ్గర.
న్నరు తెలుసా
నేనీసారి వెళ్లేళే ద్ తెల్సా నేను చాలా మంది అన్న అన్ టున్నారు బాగుంది బాగుందని గాని నేను వెళ్ళ ట్లే నజలు
అవును నేను గుడ విన్నారు అప్పుడు నువ్వు వస్తాననే ఏదో చెప్పినవంట గదా
వస్తాననుకున్న గాని నా వీలు బల్లేదు అసలు తెలుసా ఎంత ట్రై చేసినో రావాలని
త్తము అంటే కోయ వాళ్ళది ఉంటది గదా వాళ్ళ స్టైల్ ఆ మొత్తం బొమ్మల ఇక్కడ స్టాచ్యూస్ తయారు చేపిచ్చిర్రు ఎడ్ల బండి పులి ఆనిమల్స్
అవునవును నువ్వు ఆ రోజు స్టేటస్ పెట్
ఆ ఇంక ఆయమా కోడల్ గెటప్ ఎట్లుందేమో? మస్త్ ట్రైచేసినా అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినట్స్ లో రెడీ చేసేసింది తెలుసా
మీ వదిననా ఎంత బావుందో తెలుసా అస్సల్ నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది అమ్మాయి
అపాయింట్మెంట్స్ ఉన్నా పక్ అసలు ఇగ మేం డిసప్పాయింట్ అయినాం అనుకున్నాం! కానీ పక్కోలు చూసే లుక్స్ని బట్టి ప్చ్ ఏ అసలు మేమందరం, వాళ్లైతే మేము అక్కడ కోయ వాల్లమే అనుకుంటున్నరు.
సాంగ్ గుడా భలే ఎడిట్ చేస్ తున్నరు గదా మా తమ్ముడనుకున్ ఎడిట్ చేసి పెట్ టిండో ఎంత బాగ చేసిండో అసలు
ఫొటోస్ నాకు సెండ్ చేయలేదెందుకు ఆరోజు నేను గూడుండే గదా
నువ్వున్నావు గాని ఆ ఫోటోసే ఇప్పుడు సర్చ్ చేస్తున్నా అదే ఇప్పుడు నీకు సెయాలా నుద్
అవున్ ఆరో డ్యాన్సేసిన వీడియో ఉన్ టే గదా
ఉంది ఉంది మస్తేసినవ్ గదా నువ్వు గుడా డాన్స్ నేను నువ్వు అసలు ఎంత బాగేసు తున్న మారాయి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చేసు చేస్తా చేస్తా ఆ రోజు డీజే సాంగ్స్ కూడా కొంచెం బాగున్నాయి కాని డాడీ ఎందుకో ఆ డీజే వాళ్ళ కొంచెం ఇరిటేట్ ఫీలైనట్టు నాకు అనుపి
కొందరి డాడీ అంతే ఎప్పుడైనా అట్లనే చేస్తాడు అంటే కొంచెం ఇగ డాడీ కి సౌండ్ పడదన్నమాట ఎంజాయ్ మస్తు చేస్తాడు కాకపోతే ఈ సౌండ్ ఈ సాంగ్స్ నువ్ ఇది సిస్టమ్ అంటే డాడీ కొంచెం అంటే ఎందుకో హెల్త్ పరంగా ఇగ నచ్చదు అది ఇరిటేట్ ఐతాడు ఒట్టిగనే సౌండ్ ఎక్కువ ఉంటే
కానీ అందరూ హ్యాపీగా ఉన్న మూమెంట్లను ఎప్ ఎప్పుడు ఇరిటేట్ గా ఫీల్ అయ్యి అందరినీ డిసప్పయింట్ చేస్తారు నాకు అదే బాధ అనిపిస్తది తెలుసా
ఆట్ అయిపోయింది మాక్ ఇంకా
మీవు మీ అందరూ మీ బ్రదర్స్ అండ్ మీ సిస్టర్స్ కలిసినప్పుడు చెప్
అవును మేము ఎప్పుడైనా అంతే ఎప్పుడు చూస్ న ఎంజాయ్మెంటే ఇగ మీరంటే ఎంజాయ్మెంట్ మేముమంటె అదే ఇగ
మస్తు ఉంది అసలు మీ ఎంజాయ్మెంట్ మీ బ్రదర్స్ అండ్ మీ కొలీగ్స్ అంటే చాలా మంది మీ ఫ్యామిలీ వాళ్లని చూస్తుంటే మీ కజిన్స్ అందరిని చూస్తుంటే అసలు ఎంత హ్యాపీ అ కజిన్స్ అంటే ఇట్లా నే ఉండాలి రా అన్నట్టున్నది తెలుసా
మా వాళ్ల దాంట్లో మేము అసలు ఎంత చిన్న చిన్న మా ఎవరికైనా గొడవలు రాకుంట ఉండవు ఎంత చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అసలు మేము విడిపోనే విడిపోం ఎప్పటికి మాట్లాడుకుంటేనే ఉంటాం తెలుసా మాకు ఇట్లా డిస్టెన్స్ అనేది ఉండనే ఉండదు
అట్లా ఉండాలి ఫ్యామిలీ అంటే అట్లా ఉండాలి అంతే అసలు
తో మా ఫ్యామిలీ ని ఊర్లో అయినా అంతే ఎవరైనా ఇట్లా అరే ఇట్లా ఉండాలి వీళ్ల ఫ్యామిలీ లాగ అందరు కలిసి అని అట్లా చెప్పుకుంటారు
అమ్మో దిష్టి పెట్టగల జాగ్రత్త మరి మీ ఫ్యామిలీ గురించి
సిన్నగా డిస్టబెన్స్ వస్తున్నాయి
అవును నీకు మీ అన్నయ్య కు మొన్న గొడవ జరిగిందన్న విన్నాను నిజమేనా
ఇగ మళ్లీ ఎందుకు దాని గురించి చెప్పి మూడ్ ఆఫ్
అవునా అనవసరంగా నిన్ను బాధ పెట్టినట్టుఉన్నా ఐమ్ సారీ ఏమనుకోకు
ఇట్స్ ఓకే లే ఇగ అది ఎవరికైనా కామన్ కదా కాని ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీ లో అట్ల గొడవలు జరగడం అట్లానే ఉంది ఇగ పక్కవోళ్లు ఎట్ల నేర్ ప్పిస్తారు ఊర్లో ఉంటే
అందుకే ఈ పల్లెటూరులో ఉండదల్చు కోవట్లేదు తెలుసా మేం కూడా ఈ సమ్మర్ లో వద్దాం అని చూస్తున్నాం
అసలు ఊరంటే గుర్తొచ్చింది అసలు ఈ పండుగకి ఉగాది వస్తుంది ఎటు వోవాలో అర్ధం కాట్లే అట అత్తమ్మ వాళ్లు రమ్మంటురు అంట ఇయనకి ఏమో లీవ్స్ ఇస్తలేరు అమ్మ వాళ్ళు ఫోన్ చేసి అమ్మ వాళ్ళు డిసప్పాయింట్ అయితుర్రూ
మీరు రాకపోతే మాత్రం ఎంత డిసప్పాయిం ఐతరు తెలుసా ఫ్యామిలీ వాళ్లు
త్తగా పెళ్ళైయింది రారా కొత్తగా పెళ్ళైయింది రారా అంటున్నారు
అంతే కదా ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదా న్యూగా కపుల్స్ వస్తేనే కదా వాళ్లకు కూడా హ్యాపీగుంటది
పెళ్లైన దగ్గర నుంచి ఇంటికి పోతనే ఉన్నా ప్రతి దానికి పోతున్నా పోయినా కూడా వాళ్లకి మళ్లీ ఏదైనా పండగ కు పోకపోతే బాద మళ్ల మా అమ్మ వాళ్లదోకటి అంటే మళ్ల మా మేన మామలు
అయ్యా ఇంకా అవి వాళ్లు ఇంకా ఆయింత పోకపోతే ఇక పెళ్లి అయిపోయింది కదా అందుకే మమ్మల్ని మరిచిపోయినవు అని ఇంకా పెద్ద డిసప్పాయింట్
అ నిన్న మా పెద్ద మామకు ఫీవర్ వచ్చిందంట మా మర్దలు కాల్ జేసి ఉండే ఇ ఇగ అత్తమ్మ వాళ్లు ఎవరు లేరంట మళ్ల నేను ఓ కదాన్ని పోయి ఎట్లా ఉంటా అని చెప్పేసి
అవునా ఒకసారి కాల్ చేయకపోయావా మీ అత్తమ్మ పోయిం డోచ్చు ఉన్నారో లేదో ఒకసారి కాల్ చేస్తే బాగుండేది కదా
కు నిన్న మా ఇంటికేళ్లిందంట పని మీద వెళ్ళి నిన్నా ఈవినింగ్ ఓచ్చింది మా అత్తమ్మ వాల్ గిట్లా వాళ్ళ ఎవరో టాళ్ళ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ ఎవరో చనిపోయారంట
అయ్యో అవునవును మా అన్నయ్య వాళ్ళు కూడా స్ స్టేటస్ పెట్టిరు చూసా ఆయనేనంట కదా చెప్పిరు మీ అత్త వాళ్ళ రిలేషన్ అని ఇట్లా మీ ఆడపడుచు వల్ల అత్త వాళ్ళ రిలేషన్ అట అని చెప్పిరూ నేను అప్పుడే విన్నా ఇగ స్టేటస్ చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది
ఇగ పోదాం అనుకున్నా నిన్న నైట్ అయినా ఫీవర్ వో వచ్చింది అన్నాడు ఇగ చాలాసేపు మా మద్దల్ మాట్లాడింది డాడీగా నేను కూడా మాట్లాడిన తినను తినమని చెప్పిన ఈరోజు ఆమె పొద్దున్నే ఎల్లిందన్ హాస్టల్ కి నేన్ మల్ల కాల్ చేయడానికి ఎవరు లేరు గా మా అత్త ఫోను ఇగ చూడాలి ఇప్పుడు కాసే పైనాక చేస్తా మరి నైట్ టైమ్ కదా ఎట్లుంటదో
చెయ్యి ఎందుకంటే కొంచెం నువ్వు కూడా మాట్లాడితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటంది కదా ఎస్పెషల్లీ మి మేన మామకి కొంచెం రిలీఫ్ ఉంటది కదా ఎంతైనా మీ బామ్మర్ది డ్యూటీ చేస్తున్నడంటనా
ఆ చేస్తుందంట ఇంగ వాడైతే పాపం నైట్ టైన్ వాన్ని చేంజ్ చేసిరంట షిఫ్ట్స్ నైట్ టెన్ థర్ట్ నైట్ టెన్ థర్టీ అయితుంది అంటలేదు మా ఓ మార్నింగ్ నుండి నైట్ టెన్ థర్టీ వరకు ప్రసునుంట ఆ స్ట్రీట్ లో ఏమో ఫుల్లు కుక్కలు ఇప్పుడు అంతా కుక్కల పిచ్చి బాధ భయం
కాదు అంత లాంగ్ టైమ్ పెడుతుంటే ఎవరు ఏమ అన్నారా వాళ్ళు సిస్టర్స్ వాళ్ళ పేరెంట్స్ గిట్లా
కుంటున్నారు గాని చూస్తానికి దగ్గరున్నా కూడా ఈ కుక్కలతోటి ఉంది బాధ ఫస్ట్ అక్కడ ఆ ఏరియా మొత్తం అంతే ఉంది మరి అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదో అర్ధం కావట్లేదు
అసలు అందరుూ రిచ్ క్యాండిడేట్స్ అయిపోయారు కదా కార్లు ఎక్కడం దిగడం వాళ్ళకు స్టేట్ లో నడిచే నడవాల్సిన అవసరం ఎం ఉంది చేప్పు
ది ఇప్పుడు ఏముంది ఎప్పు ఇ మా వాడు కూడా పోతుండు నైట్ టైమ్ ఎవరైనా పోతారు ఎప్పు మా మామయ ఒక్కొక్కసారి ఉంటాడు ఒక్కొక్కసారి ఉండని ఉండడు మా అ ఆడ మగా ఈట్ టైమ్ ఏమన్నా పోతది
అంతే కదా ఎవ్వరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ అందరుూ రిచ్ వాళ్ళే ఉండేసరికి వాళ్ళు పట్టించుకోవట్లేరు అవసరం ఏముంది మేము అందరం బాగా ఉండలో వాళ్ళు ఫీల్ అయితారు మనలాంటి పేదవాళ్ళ గురించి ఆలోచించ ఆచించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఈ కాలంలో
ఇ మేము కూడా ఈ ఏరియా చేంజ్ అయదాం అనుకుంటున్నాం వేరే సైడ్ ఏటైన్నా పోదాం అనుకుంటున్నాం అంటే స్ట్రీట్ డాగ్స్ కాదు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి రూమ్ కూడా బాగుంది అంత ఎంత బాగుంది కానీ దాంతో పాటు రెంట్ కూడా చాలా బాగుంది
సగం రెంటికే పోతుందని చెప్పిండు ఒక రోజు తమ్ముడు నా కాల్ చేసి చాలా అంటే చాలా డిసప్పయింట్ అయిన తెలుసా
రెంట్ కట్టడం మా మెయింటెనెన్స్ ఇంకా ఉన్నాయి ఇక పెళ్ళంటె ఇక చిన్న చిన్నఎంఐస్ ఉంటాయి గా
అవును ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి మళ్ళీ ఫుడ్ ఫుడ్ ఇప్పుడు అ మళ్ళీ ఫుడ్ ప్రాబ్లమ్ మళ్ళీ ఫుడ్ కూడా మనం ఎంత నార్మల్గా గా ఛూ వద్దు తక్కువ వచేద్దాం తక్కువచేద్దాం అన్నా కూడా అవియితనే ఉంటాయి ఏది వద్దు అను
ఇక ఫుడ్ ఈ కష్టపడేదే ఫుడ్ కోసమే గా ఫుడ్ అన్నా మనం మనకి నచ్చింది తినకపొతే ఎట్ల అపిస్తుంది మళ్ళ అది ఖర్చు పెట్టుకుంటే అయ్యో ఇరవై రూపాయలు ఉన్నా నెక్స్ట్ దేనికన్నా అయితుండే అ పిస్తది తినే దాకా ఒక బాద తి తిన్నంకా ఒక బాద.
ఈ ఇప్పుడున్న జనరేషన్ నకి ప్రాబ్లమే అది తెలుసా అది చాలా అంటే చాలా ఇబ్బంది అయితుంది
మనం ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుని హైదరాబాద్ పోదామా చార్మినార్ ఈ టైమ్ రంజాన్ కదా
అవునంట మండి చాలా బాగుంటదంట
పనిచేసాను రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చుసినా బ్యాంగిల్స్ కలెక్షన్ మస్తుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ట్రెండింగ్ అయితున్నాయి కద ఇప్పుడు అట్లా అవి ఎదో కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా
అవునవును అసలే ఇప్పుడు సీజన్ అబ్బ ఎంత బావుంటాయో అక్కడ ఉన్న వాళ్ళు చాలా బా ఎంజాయ్ చేస్తట్టున్నారు
ఇహ రంజాన్ అయిపోయిందంటే మళ్ళా క్లోజ్ చేస్తారు ఈ టైం లోనే నైట్ వ్యూ చూడాలంటే కంఫర్ట్ గా చూడగలుగుతాం లేదంటే ఇంకా టైమ్ ల పోలీసులని మనం మనం ఆ టైం కి తిని వెళ్ళి అంత ఇప్పుడు హైదరాబాద్ అంటే మనం ఎవరో ఒకరు చుట్టాల ఇల్లు చూసుకొని ఉండాలి ఇప్పుడు అట్లా వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. హ్ దూరమే ఉంటది అదే మనం తి ఇప్పుడు ఫు డ్డే చేసుకోవాల. ఒకవేళ బయట తినాలంటే ఇప్పుడు ఇంత మందికి ఖర్చు ఎక్కువ. మళ్ళి ఇక్క డ ఒక ఇంత దూరం నుంచి మనం తినకుంట ఎళ్తే మళ్ళ నైటే ఇబ్బంది అయితది రావడానికి, వెళ్ళడానికి కొంచెం లాంగే ఉంటది.
అవును ఆ టైం లోనే నిజంగా తొందరగా ఎళ్ళి షాప్ పింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఒకసారి నైట్ టైమ్ వ్యు నేను ఎప్పుడు చూడలే తెలుసా ఇంతవర
ఒకసార్ మనం పొయినం. కాకపొ తే ఆ టైం కి క్లోజుర్ అంత డిస్టర్బెన్స్ ఉండే.
సిన అంటే
హ్ అదే ఆ ఆ టైం లో వేరు ఉంటది. ఈ టైమ్ లో వేరుంటది. డి ఫ్రెంట్ గుంటదసలు ఇగా ఫీలే వేరు ఇంకా మల్లా అందులో ఏం చేస్తరు తెలుసా. ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేస్ తరు. ఇంకా ముస్లిమ్స్ వాళ్ళకి అవి ఉంటయి కదా వేరెటీయి ఇట్లా వాళ్ళకు ఒక టెన్ ఇట్ల పెద్ద ఎగ్జిబిషన్ టైప్ పెడతరు. వాళ్ళ క్లోత్స్ పర్ఫ్యూమ్స్, ఫుడ్డు